బిజీ అయిపోయిందా ఇప్పుడు
ఏ దీనికే తెలియాల నేనేం చేస్తానని హమ్ ఇప్పుడే ఈ మ్యాంగోని క్ కడగబోతున్నాను నా పొట్టలో వేయడానికి
పాపం
వే ఇంకా ఉన్నాయివే కవర్లు అది ఇంటికాడ నుండి తెచ్చింది వే నేను ఒకటి తెచ్చిండాను అది మాగిపోయిండయి అన్ని మాగిపోయిండాయి తినేవాళ్లు లేరు ఈడ హాలో ఉన్నదానే అంటే తెలుసా నీతోనే అన్నా
అర్ధమైందిలే
అంటే ఇక్కడ తమిళ్ వచ్చిందా స్టార్టింగ్ డైలాగ్ ఏం ఏమో స్టార్టింగ్ లో ఏమొచ్చిందంటే ఆ నా సైడ్ కూడా కొంచెం తప్పు ఉంది అన్ని ఉంది అట్లా తప్పు మొత్తం ని పైపు ఉన్నా కూడా నేను నీ సైడే ఉండేవాన్ని సూర్య డైలాగ్ ఎసినాడు
ఇంకేంటి మళ్ళ చెప్పు
హీరోయిన్ తప్పు నా సైడు కూడా కొంచెం ఉంది అంటుంది అప్పుడు సూరీ ఏ నేను చెప్పిన్లే అప్పుడే ఒక సాంగ్
ఆ అదే ఏంటిరే ఏమొచ్చిందానీ ట్రైలర్ వచ్చిందా
ట్రైలర్ ఎప్పుడో వచ్చింది ఇది ఫస్ట్ సాంగ్ వదిలినాడు దాంట్లో ఫైవ్ డేస్
ఓకే ఆహా నేను ఉత్తా రీల్ ఒకటే చూసిన ఆ సాంగ్ సంబంధించి
ఉహు అంటే జీవి ప్రకాషు ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నుంచి ఇట్లా సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేయడం కొంచెం కొత్తగా ఉంది అంటే ఎప్పుడూ ఇట్లాంటివే చేస్తాడు లే మెలోడీ బీట్ అన్ని మాస్
బట్ కొత్త అనిల్ రావిపూడి మూవీ ఫైన్ అయింది కదా
ఆ దాని కూడా జీవినే ఆ
పంది చూసినావా ప్రమోషన్ వీడియో ఆ
అయినా ఆ సినిమా కోల్టిడి ఎందుకంటే ఆ ఎవరు మా కీ కీర్తి సురేష్ నా ఫేవరెట్ కీతి శెట్టి నా ఫేవరెట్ టూ ఇంకా అనిల్ రావిపూడి సినిమాలు బాగుంటాయి జివి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అన్ని ఉండాయి చూడు ఆ సినిమాలో ఈ ట్వంటీ సిక్స్ ఏ సినిమా నే రిలీ రీ రిలీజ్ అవుతాని అనింది
ఆ అదే జబ్బర్ సింగ్
ఉహుమ్ మళ్ళీ నువ్వేదో చెప్పింది రఘువరన్ బిటెక్
ఆ ముందు రఘువరన్ బీటెక్ ట్వంటీ ఆ సిక్స్త్ అన్నారు మళ్ళా ఎందో మార్చినారు వెేేే వే వే ఈ పొట్టిది నేను ఒక వీడియో ఎడిట్ చేసినా న ఇందులో దాని దగ్గ నీ బర్డేకి తీసుకున్న టెంప్లెట్ ది ఆ అదే ఆ అదే వీడియో వద్దు వేరే పెట్టు అన్
అవును అది ముందే తెలుసు నాకు
ఇంగ ఏం లేవు టెంప్లేట్ లు
అమ్ దాని గురించి తెలిసి కూడా నువ్వు అదే తీసుకున్నావు చూడు
ఇంకా అస్సలు లేవు పోట్టి టెంప్లెట్స్ నిజం
హమ్ ఇంకా టైం ఉంది కదా నువ్వు ఎందుకు ఈ రోజే పట్టుకున్నావు క్లాస్ వినకుండా నిన్ను నేను తిడదాం అనుకున్నా సర్లే బుడ్డా కదా ఇంకా నేను గోమ్న అయిపోయినా
కాదు మన ఇంటికి వెళ్ళిపోదాం అనేసి
హమ్ ఈరోజు డేట్ ఎంత ఇరవై నాలుగు ఇంటికెళ్లి మళ్ళీ ఎప్పుడు వస్తావు
అయయ్యో ఇరవై ఏ వాళ్ళకి తెలుసా సిఎస్ఈ వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ పెట్టేసినారు సాటర్డే అందని
అవునా
ఉమ్
ముందైతే వే వాళ్ళు ఎందుకు వే రేపు లీవు
రేప ఏమోనే
ఆ చెప్పు ఇంగ ఏమన్నావు
సమంత ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేసాను
ఉ మనం నువ్వు నేనా ఎవరు నేను నవికి చెప్పిన వే ఏందివే ఆమె పొట్ట అట్టొచ్చేసుండాది అది ఆమె ఎక్సర్సైజ్ అంత బాగా చేస్తుంది కదా నవ్య అడిగితే ప్రెగ్నెంట్ గా ఉన్నట్టుంది వే అన్న నేను
అహ
కన్ఫర్మ్ ఐపోయింది
ఏమని సర్జ్ చేసినం వే ఆ రోజు దాని దాంట్లో బర్త్డే బర్త్ డే బర్త్ డే
ఎవరి దాంట్లో
ఏందో సర్చ చేసి డీటెయిల్స్ చెసుకున్నా యన్న గుర్తులేదు
ఆ రోజు బర్త్డే రీల్స్ తీసిన రోజు
అది ఎప్పుడు పెట్టినారు
షో ఇ
విన్ నేను ఓపిగా ఎతుకుతాను లేవ నువ్వు ఇరవై ఎనిమిదో తేదీకి అంతా వస్తావు కదా మళ్ళా ఒక వారం వరకు టైం ఉంది నీకు
మళ్ళ నే ఇంటికి పోతా
మళా పోతావా ఇంటికి
పెళ్లిికి పోతే పోతాం ఏమో పోతానో లేదా నాకు ఇంకా కన్ఫామ్ గా తెలిదు ఈసారి పెళ్లిికి కి
అసల్ మళ్ళీ డేట్లు చెప్పు పెళ్ళిది
ఒకే మదర్స్ డే ఏమో ఎవర్రాట్లా ఊర్లో అంటే అందరూ అంటే మనకి ఫ్రెండ్స్ పూజీ వాళ్ళంతా ఎవరు రావరు అట్లా రావట్లేదంటే అందుకే నేను ఆలోచిస్తున్నా పోవాల వద్దా అని
ఉహూ
మేమందరం అంటే ఏమనా తిరుగుకుంటాం అది బయట కాదా కాబట్టి ఇంకా మంచి తిరుకువచ్చా గుడికట్లా వెళ్లినప్పుడు వాళ్ళ కూడా రాబండ్లేదు అక్క నేను ఒక్కదాని ఒప్పుకుంటే ఏమి లే అలా నేను
ఉ
అందుకు ఆలోచిస్తున్న
ఎందుకు రాారు అడుగు రమ్మ ను పోండి
పూజీ చెన్నైలో ఉంది
ఉ లీవ్ ఈరా
ఏమో ఇంకా లీవ్ బెట్టి రాదేమో అంటే మరి అంతా ఏం టచ్ లేదా పిల్ళకి ఊర్లో అంతా ఇంకా మేమందరం ఇటు సైడు వాళ్ళ ఇల్లు అటు సైడ్ అనమాట
ఉమ్మ్
సో మాకు ఎక్కువ టచ్ ఆ పిల్లక అంతా ఉండడం వల్ల మళ్లీ
మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయకో కూడా
వస్తారు కదా అనుకున్నా ఇగ స్వప్నకు వాళ్ళు వస్తారేనే స్వప్న అక్ అక్క వాళ్ళు వస్తారేమో చూసి ఇంకా స్వప్నాక కూడా రానం టే నువ్వు నేను
ఉ అయిన నువ్వు వస్తా అన్న పో వద్ద అన్న కూడా ఉ మీ ఇంట్లో జనాభా లెక్క నుంచి నేను తీసేసినరూలే
వును వే పాపం తను అక్క ఏదో గుర్తు పెెట్టుకని నన్ను అట్లీస్ట్ పాప్ పం బిడ్డ అనేసి వాళందరికిీ తెలిసే నేను ఇట్లా పోవాలి పోవాలనిసి సస్తున్నారు అనేసి పెళ్ళి
ఉ
నన్ను గుర్తు పెట్టుకోని పాపం వే ఏ మెసేజ్ చేసింది
ఉ ఇది ఇంగా బపా మాగాలి దుడి కానీ బాది టేస్ట్ కొంచెం పులు పులుగా తీ తీగా
తినేసినావా
ఉ
లేదు నీకి రోంత గూడ
ఇది బుడ్డా పొట్టలోకి పోల్సిినేది ఆ రోజు వీడియో కాల్ చేసందిందా అది అట్లా రూమ్ చూపిస్తే దానికి పండు కనిపి ఇది ఇది కాయగా ఉన్నప్పుడు కనిపించిందింది ఏ కుటి బ్రింగ్ దట్ మ్యాంగో టుమారో వుయి విల్ ఇట్ అనింది
అ
ఆ నవి ఏ అది నేను దొంగతనంగా పేర్కొచ్చుకున్న నాకే అది అనింది ఉహు అంతే అయిపోయింది ఆ టాపిక్
అ
వీళ్ళకి బలే దొరుకుతాయి తెలుసా నేరెడీ పండ్లు గానీ కాయలు గాని ఏదో ఒటి కాయిలు అయితే వాళ్ళు ఎన్ని కోసుకొని ఉంటారో బ్రేక్ లో ఇదేవే లాస్ట్ కాయి ఇంకా అన్ని పీకేసినారు ఇది ఒకటే ఎట్లా మా కంట్లో పడింది పీకొచ్చేసినాము అని నిన్న పొద్దున్న గోసింది అది ఎంత బాదో తెలుసా టిడి కాలేజ్ లో యాడ దొరుకుతాయే మీకు అన్నా నేను
ఉ
మనకి కనిపియావా అది మనం పట్టిించుకోమ
అటు సైడ్ అంతా పోము గాదా వే మనం ఊరికె ఇట్లా పోతాము ఇట్లా వస్తాం మనకి యాడ కనిపిస్తాయని
ఉ అంటే వాళ్ళకు ఆ సైడ్ ల్యాబ్స్ కదా ఇదో ఎక్కడ స్టేషనరీకి ఈ సైడ్ అంతా ల్యాబ్స్ వాళ్ళవే ఇగ అట్లా లాస్ట్ బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళ అట్ త్త పైకి ఎక్కతారు అంటే బ్యాక్ సైడ్ పోతారు
ఆ
లా
అదే మనం ఊరికె ఇట్లా పోతాం ఈశలాకి వెనక్కి వస్తాం
హ అవునుద ఎదురు మా పంలేనే ఎబిన కదా
ఆ
మాంగోస్ అయిపోయినయ్ గదా నీ దగ్గర
తెచ్చన్నాంగా ఎన్ని బాగా నకు
అ
అందుకే వదిలేసాను
అ అవును నీ ఫ్రెండ్ స్నాప్ కూడ వాడదవే
ఏమో
త్రిష
పడుతు
ఈరోజు సినిమాకి పొయి స్నాప్ పెట్లేదే
పెట్టేం కదా ప్రంత తెలిసిపోతుంది కదా
ఇప్పుడయినా తెలిసిపోయింది కదమే
ఆ తిక్కనాకొడుకు పెడితే మీకు తెలియదు గదా
హ
తెలిసింటాది పెడితే పెట్టుకున్నర్లే అనుకునింటారు అంతే
అ ఏందో మీరు మాట్లాడినా కూడా ముందులా ఎవరు లేరు మీరు
కాాల ర అ మనల్ని పిలిచారంటే సరేలే మనం ట్రైనింగ్ లో ఉంటాము సరే వాన్ని పిలచాలి కదా
ఉ మాట వరస కన్నా మనని పిలవలేదు చూడు పిలిచినా ఎట్ట మనం పోమని మనకు తెలుసు
వదిలేయిలే మనల్ని సరేలే వదిలేయి వాళ్ళని చేసిన తామస్ ఏం చేసినడని రూమ్ లోనే ఉంటాడు కదా తామస్
వాని పిలచలేదంటనా లేక వీడు పిలిచినా నేను రానన్నాడటనా
పిల్చలేదంటా అనేసి లక్ష్మి అనింది
ఆహ
నాకు అసలు పోయిందే తెలిదు కదా వాడు ఆ పిళ్ల్ళ చెప్పింది
ఆ
ఇట్లేదన్న అంటా అనే చెప్పింది నాకు మరి
ఉహ
అందుకే నేను సీరియస్ అయింది మన